అవు
ఆ ఎన్ చెట్టనవ్
పడుకున్న
తిన్నవా
తిన్న ఐప్
అదే ఒకటి కొత్త షాప్ పడ్డది తొరూర్లా దాన్ని చెప్పినా మొన్న నా గుర్తు చెస్నా నేను పోయి వచ్చదాని కద
తెలవధ
ఇక ఇప్పుడు దది మొన్న వచ్చిందన్ని ఏం చేద్దామంటది బాను
ఏమ ఏం చెప్పాలి పసలున్నప్పుడు తీసుకుంటా అన్న
తీసుకోను వచ్చినాక పైసలు వనాకనే ఇవ్వను
అట్నే అన్న అంటే అది కాదు ఏదే లెక్క దానికి అ అది
ఓహో
ఓహో ఏమో మరి ఈయాల అది అయితే తెలుస్తది ఇయ్యాల అమ్మాయిల సంగతి చెప్తి కదా
అదే ఆ పిల్లకు సర్టిఫికెట్ తెత్తానికి ఆరు వేలు అయ్యినాయట మొత్తం ఒక పది పదిహేను వే పన్నెండు వే అయినాయట పిల్లకు బంగారు కమ్మలు
ఏమి ఇద్దరిని తీసుకొని పోయిండ్రుగా ఇయ్యాల
ఆహా
లేరుగా మరి
అవును
తీసుకొని పోయిక కనపడతలే మరి ఏం చేతదంట అంతసేపు
దాక్షిత వాళ్ళ అయ్యాకాడ కూర్చొని బయట ముచ్చట పెడతాంది
ఆహా సాల్లగున్నదొ బయట కూసున్నది
హ్మ్ హు మామయ్యది నిన్న మటను ఆ మిగిలింది
హ్మ్
అయితే అది ఇప్పుడు కొట్టి ఎండబెడుతాడో మళ్ల సాయంత్రం మా అత్తమ్మ వచ్చినంక పచ్చడి పెడతారో ఏమో చూడాలే
ఎండబెట్టింది తిన్నా కూడా
ఆల్రెడీ ఉన్నాయ్ ఇంట్లో
ఇగ ఈయాల కాదు ఇరవే
ఇయాల ఏంటిది మూర్గశిర ఏమో ఇగ మాకు నచ్చవు అట్లా అది తీసి ఇంట్లో తీసుకొచ్చినంటే సాయంత్రమే అమ్మడు
హ్మ్
అ రెండు వేలుంటే పంపిండ్రి ఇగ
నీళ్ళతడి ఏం లేదు ఇగ మల్ల చిన్న చిన్న ముక్కలు కోసి ఆరబెడతా నువ్వొచ్చి నంక పచ్చగైతే పచ్చగాయితది లేకపోతే ఎం పనేండు ఏయచ్చు అని అన్నాడు మా అత్తమ్మ ఫోన్ చేసి
ఉప్పు పసుపు పెట్టి కొంచెం ఎండబెడితే అదే పొక్కులు ఊడుత
ఆయనేమో నువ్వు తింటావనే అంటే తింటా అన్న
హ్మ్
అయితే అత్తమ్మ వచ్చినంక పచ్చడి పెట్టమంటావా అన్నా సరే తి అన్న
ఆ బొక్కలు ఇప్పుడు దాంటే అవిగుడా కూడా ఇప్పుడు కూరె ట్టొదు గది గట్నే వొండి అన్ని ఏసినంక నీళ్ళు పోత్తే అదే విజిల్ ఒత్తది విజిల్ వచ్చినంక తర్వాత రెండు మూడు విజులు వచ్చినంక తర్వాత బంద్ చెత్తే అదే మటన్ ఉడకతది ఓ
ఏం చేతన్నావ్ మీ చెల్లికి ఫోన్ చేసినా
నిదపోయింది మా చెల్ల
నీవేందేం కాదు చేసినవానే
హు
ఏంద
మంచిగా
స
హు
ఎం వొండినావ్ మరి
అ ఉ ఉంటా మా అల గడ్డ ఫ్రై కావాలట
ఆహా
రెండు ఒక్కసారి నీ చేసిన అయ్యా ఎందుకు టైం వేస్ట్ అని
చరోద్దా
చారు నైట్ది కొంచెం మడ మిగిలితే పొద్దున్న నుంచి చేయలే చారు నైట్ చేసిన ఆ చారు ఉన్నది అ ఇక చారున్నదని నే ఆలు గడ్డ ఫ్రై చేస్తా అంటే నాకు వంకాయ్ ఫ్రై కావాలని అన్నాడు ఆయన
ఓహో
ఇగ సరే అని ఇంకా
ఉమ్
మా ఊర్లోకెట్ల పోతదనుకున్నవు ఆ పిల్ల
హూమ్
మా వొళ్ళకి తీ కోరిక లొత్తై
నీకురావ నీకు పుట్టినందుకు ఆల్లకొత్తై
అహ్హ ఏం రావు దక్షిత్ గాడు కడుపులో ఉన్నప్పుడే అట్లా కోరలేదు నేను
ఊమ్
కోరినాను గానీ గూడా పెట్టలేదు వాళ్ళు ఫస్ట్
అదేం పుల్ ఓ త్వరగా దిగరా ఆస్పటల్ కి పోదాం
పోవాలె పాపం
అదేందే దీని అర్ధం కాదేది
బా ఏడు నెల్లు దాక
ఫోనా ఎత్తరు
త ఏడ పోతాను తిన్న తిన్నంటా అది కడుపులో ఏదో ఇన్ఫెక్షన్ అయింటది నాకు తెలుసి
అదే
అడ సాంబారు అవి ఇవి చెత్త చెదారం అన్ని ఎత్తారు
మళ్ళా ఈ ఎంత అసలా హాస్టల్లో ఉన్న వాళ్ళకైనా గూడా గంతగానం గట్లేదు. ఏమో ఇంకొ పుల్ల గూడ ట గా ఇద్దరు గాదు ఇంకొ పుల్ల గూడా
ఆ వీళ్ళ బ్యాచ్ అంతా సాంబార్ పల్లేదు వీళ్ళకి అప్పొస్సు పార తిండికి
అదే ఉమ్
నిన్న ఆయనకి ఎంగేజ్మెంట్ అయిందిగా
ఆ
ఫోటోలు చూసిన
ఆ అదే సుభద్ర పిన్ని పెట్టింది.
హుమ్ సుభద్ర పిన్నే పెట్టింది
అదే వాళ్ళ ఎంగేజ్మెంట్ ది పెట్టింది ఆ వాడు ట్రాక్టర్ తోలేది పెట్టింది ఇయ్యాల ఇగ వాళ్ళ పెళ్ళి రోజు గా
ఆ ఆ చూసిన పెట్టినా స్టేటస్ నేను గూడ పెట్టినా
అది
ఆ ట్రాక్టర్ బలే తోల్తం మేము
ఉమ్మ్
ట్రాక్టర్ బలే తోల్తుంది గా నేను అను కున్నట్టయితే నేను గూడ తోలేదాన్ని ట్రాక్టర్
అంతేనా
కాదా మరి
మీ అక్కని కోని అనపోయినవ మరి
ఎందుకు నేను అనుకున్నది అనుకున్నట్ చెల్లె అనే అది రోజు నేర్పిచ్చి
మీ అక్క తోల్తాంది గా
ఒక రోజు మా అక్క తోల్తాంది మొన్న చూసినా గాని నన్ను చుళ్ళే మా అక్క ఒక రోజు నేను ఫోన్ చేసిన మీ చెల్లొల్లు రా అటు
ఓ
కనెక్ట్ చేసిండు
అ
హలో ఎక్కడున్నావ్ అని అన్న మా అమ్మ లేసి చూస్తాందట
ఆహా
మీ చెల్లె చెప్తంది కట్ట ఉన్నద మీ చెల్లేదీ
ఆ
గిద్దరాని ఉండదా ఎవరున్నారు ఏ కనెక్ట్ చేయాల్న వద్దా తెలుసా తెల్వద ఏమన్నా
కలవాలా కానీ ఈనాలా అని కోరిక
అవ్వో ఊరు మొత్తం ఇనాలనా
ఓ
ఏం ఆనందమో ఆనందాలన్ని అయిపోయినయి
ఓ
ఏ ఉది
సరే
ఓ మొన్న తేజి కాడ్నే అ టెన్ హౌస్ కాడ ఎదురైంది మీ చెల్లె
ఆ
బాగనే డ్రైవింగ్ చేసేది
ఆ
చూసిండు
మ్మ్
ఇగ ఏం మాట్లాడలేగాని తిరిగి తిరిగి చుత్తండు అద్దంల
ఓహో
అవు
ఎవలు అన్నా తమ్ముడా
చెల్లె మా చెల్లె
ఆహా మ్ అక్కలా పోసి
ఎవర్వురు
అ త కబప్పు హాస్పిట కొ
అవును మరి నీకు సోయిలేదా
కైతే అన్ని ఆలోచించుకుంటే తలకాయ నొప్పి
మ్మ్ అది అదే పెద్ద రోగం ఆలోచనలే పెద్ద రోగం
పైసలులుంట వా నాలుగు రోజులు ఆగు మూడులు రోజులు ఆగు
మీ అమ్మకాడ అడుగుత మా అమ్మ కాడ పొతే
దేవి మామ లెక్క చెప్పిండ మూడు లక్షలు
చెప్పలేదు
మరి అడగవా
అడుగుతటే సప్పుడు జెత్తలేడుగ
లక్ష కాదు రెండు లక్షలు కాదు ఇల్లు సగం అయితది
ఆ ఆ అ సారితక్క చె నువ్ చెప్పు అంతే ఏడుస్తుంది ఏడుస్కుంటకుంటా ఎన అను పోత ఎక్కన అన్న పోతా అసలు లెక్క చెప్పకపోతే
చెప్తావు ఇయ్యాల ఫోన్ చేసి సరే నువ్వు
ఆ